హలో నమస్తే మేడమ్
హలో
నమస్తే మేడం
నమస్తే బావున్నారా
ఆ బాగున్నాం మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఏం చే ఏం చేస్తున్నారు మేడం తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
ఆహా ఇంకా తినలేదు మేడమ్ తినాలి
తినలేదా
ఆహా తినలేదు మేడం
లేట్ అయింది
కొంచెం టిఫిన్ లేటుగా చేసాం మేడం టెన్ కి
ఆమ్
అందుకు తినలేదు మేడం ఉమ్
విశేషాలు ఇంకా
ఏమున్నాయి మేడం చెప్పాలి మీరే
ఉమ్ ఏమున్నాయి ఇక మీ మీరు మీ సైడు పండుగలు ఏమేమి చేసుకుంటారు
మేము రంజాన్ బక్రీద్ చూస్తాం మేడం మొహర్రం కూడా చేస్తారు మేడం ఇక్కడ పీర్ల పండుగ అంటారు కదా
అవునవును
సారు మేమైతే ఎక్కువ రంజాన్ మొహరంకి వాల్యూ ఇస్తామన్నట్టు ఆ రెండు పండుగలకి ఉమ్ రంజాన్ బక్రీద్ మేడం
బక్రీద్ బా చేస్తారా మొహరం కూడా అన్ని బట్టలు మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉన్నారు మీ ముస్లిమ్స్ చాలా మంది వాళ్ళు వారం రోజుల ముందే బట్టలన్నీ గోడలన్నీ అన్ని ఇల్లంతా కడుగుతారు శుభ్రం చేస్తారు
ఎప్పుడు మేడం మొహరంకా
మొహరం కి
మేము ఎక్కువ రంజాన్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం మేడం మొహరంలో ఉపవాసం ఉంటాం మేడం మేము
ఉమ్ ఇది పీరీలాచ్చేది ఏంది మొహరమే కదాండి పీరీలు పీరీలు పీరీలకు మొహరమే కదా
ఆ కొత్త సంవత్సరం మొహర్రం నుంచే మేడం మాకు స్టార్ట్ అయ్యేది మా నేలల ప్రకారం
ఆహా పీరలు తిరిగేది మొహరం పండగప్పుడే కదా
ఆ అవును పిర్లు తిరిగేది మొహరం పండుగప్పుడే
ఆ
రంజాన్ అనేది పుణ్యం పుణ్యాలు చేసుకోనేనికి చాలా మందికి దాన ధర్మాలు చేయడము ఉపవాసాలు ఉండడము ఐదు పూట్ ఇట్లా నమాజ్ చేయడము అంటే చెడు నుంచి అబద్ధం మాట్లాడకుండగా మోసం చె యకుండగా పండగాల అన్నట్టు పవిత్రంగా ఉండే నెల అన్నమాట మ రంజ
మీరు ఆ రంజాన్ కి మొత్తం నెల రోజులు ఉపాసం ఉంటారా మరి
అవును మేడం ముప్పై రోజులు ఉపవాసం కంటిన్యూగా ఉంటాం అన్నట్టు
కాదండి ఉపవాసం అంటారు మీరు మళ్ళీ మధ్యాహ్నం మళ్ళ ఉమ్ము మింగము వాటర్ దాగము ఇట్లా అంటారు కదా మళ్ళీ సాయంత్రం సెవెన్కి వంట చేసుకొని తింటారు కదా
అవును మేడం అంటే మధ్యాహ్నం నీళ్లు తాగడం ఏం చేయం మేడం తెల్లారు జామున నాలుగు గంటలకు లేస్తాం అన్నట్టు లే సి ప్రేయర్ చేసుకొని తర్వాత మొహం కడుక్కొని ఇంకా మళ్ళీ తినేస్తాము అప్పుడే
అంటే వంట ఎప్పుడు చేస్తారు మరి నాలుగు గంటలకంటే
మూడుకెళ్ళేస్తాం వంట చేసుకునేది అయితే ఒక్కరే ఉండే పాటయితే నైట్ దే పెట్టుకుంటాం మేడం నైటే చేసి పెట్టుకుంటాం అన్నట్టు
ఆహా అట్లా కూడ
ఆ నైట్ చేసుకుంటే గనుక అదే మార్నింగ్ తింటాము ఒక్కోసారి అంటే ఎవరింట్లో పిల్లలు మా హస్బెండ్ లేకుండా నేను ఒక్కదాన్నే ఉంటే నైట్దే పెట్టుకుంటాను అన్నట్టు
అవునా ఆహా నేను అనేది అట్లా కాదండి మేము ఉపవాసం ఏం చేస్తాము కంపల్సరీ నైట్ తినము ఉదయం లేసి ఇల్లు వాకిలు అంత శుభ్రం చేసి కడుకొని కడపలు కడుకొని దేవుళ్ళు కడిగి దేవుళ్ళ పూజ చేసి దేవుళ్లకు దీపాలు పెట్టి వంట చేసుకొని మీరేమో నైట్ వండుకని వండుకున్నది తెల్లారి ఉపవాసానికి వాడుకుంటాము అంటున్న అంతేనా
అంటే వాడొచ్చు మేడం అలా ఏం లేదు అన్నట్టు ఎందుకంటే ఆ నెల మొత్తం చాలా పవిత్రంగా ఎప్పుడు మనం అంటే నీటుగా ఉంటాం కదా మేడం ఎప్పుడు వజు తో ఉంట ము తర్వాత వచ్చేసి ఐదు పూట్ల నమాజ్ చేస్తాము ఐదు పూట్లనే కాదు నా వరకు అయితే నేను రంజాన్ పండగకు త్రీ కి లేస్తా మేడం
ఆ
త్రీ కి లేసి మొహం కడుకొని ప్రేయర్ చేసి మళ్ళీ అప్పుడు తింటాను అన్నట్టు నా నాలుగు నుంచి నాలుగున్నరల లోపు
ఆహా
తినేసి మళ్ళీ ప్రేయర్ చేస్తాము
ఆ
ఫైవ్ కి ప్రేయర్ చేసి ఇంకా పడుకోము అన్నట్టు అప్పుడే పడుకోను మళ్ళీ ఖురాన్ చదువుకుంటాను మేడం అప్పుడే ప్రేయర్ చేసుకున్న తర్వాత ఖురాన్ చదువుకుని కొన్ని దువాలని ఉంటాయి
ఆ
ప్రత్యేకంగా అవి చదువుకుని కాసేపు ఏమంటారు తస్బీ చేస్తాంన్నట్టు అవి చే కుంటాము తస్బి అంటే అదే దైవ నామస్పరణ చేస్తాం కదా మేడం దైవనామస్మరణ చేస్తాం ఎక్కువ
ఆ
ఆ తప్పు జరగ తప్పు జ అవి తస్బీ అనేది చేస్తాము చేసిన తర్వాత మేము మళ్ళీ ఏడు రన్నర కూడా ప్రేయర్ చేసుకుంటాం మేడం
అవునా
ఆ ఇప్పుడు సూర్యుడు
ఈ అప్పటి నుండి మళ్ళీ రాత్రి అయ్యేదాకా వాటర్ హీటర్ అయింది
ఆ ఇప్పుడు అప్పుడు కూడా ప్రేయర్ చేసుకొని ఇంకా అలానే ఉంటాం అన్నట్టు ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వంటి గంటకు నమాజ్ చేసుకుంటాము తర్వాత కాసే మళ్ళీ ఖురాన్ చదువుకుంటాము ఇంకా ఏమైనా ఉంటే చేస్తాము
ఆ
పుణ్యం వచ్చే చేసుకునేవి ఉంటాయి కదా అవి చేస్తాము మళ్ళీ ఫైవ్ కి ఈని ఫైవ్ కి ప్రేయర్ చేస్తాము అలానే ఉంటాం అన్నట్టు మార్నింగ్ తిని ఫైవ్ కి క్లోజ్ చేస్త ఇంకా ఏమ్ తినం మేడం ఫైవ్ నుంచి
అవునవును
ఆ ఫైవ్ నుంచి ఏం తినం మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కి ప్రేయర్ జరుగుతది తర్వాత వచ్చేసి మళ్ళీ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఇది ఉపవాసం వీరమ్ విరమిస్తామన్నట్టు అంటే ఫైవ్ కి ప్రేర్ చేసుకొని వంట స్టార్ట్ చేసుకుంట స్తాంలెండి సిక్స్ ఫార్టీ ఫైవ్ కి హ ఇక వంట చేసుకొని మేము దువా చదువుకొని ఉపవాసం విరుస్తామన్నట్టు
ఉహు మేము కూడా ఉపవాసం ఉంటాం రా కానీ ఇక ఇంత నియమం కాదు మేము గురువారం ఉంటాం శుక్రవారం ఉంటాం సోమవారం ఉంటాం కానీ ఒకప్పుట ప దినం చేస్తే ఒక పొట్స్తాము ఈ కాలంంలో ఎట్లా ఉందో చె వడ్ నాన అసలు తినకపోతే మనకి మొత్తం నీరసం వచ్చి పడిపోయ అంత కొంచం ఉ
అంటే సైంటిఫిక్ గా చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో ముప్పై రోజులు ఉపవాసం ఉండడం వల్ల మన బాడీలో పేరుకు పోయినా బ్యాడ్ కొలెస్ట్రాల్ కగ కరగడము తర్వాత ఐదు పూట్ల నమాజ్ చేయడం వల్ల బ్రెయిన్కి సరిగా రక్తం సరఫరా జరగకుండా ఉంటుంది కదా మేడం
అవును
అది బ్రెయిన్ కి రక్తం సరఫరా అవ్వడము ఇవన్నీ బాగా జరుగుతాయి అలాగే మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఐదు పూట్ల నమాజ్ అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయినట్టు మే
ఆహా
ఉమ్ మేమైతే ఆ నెల మొత్తం మేడం ఇంకా అదే దేవునీ ద్యాసలోనే ఉంటామన్నట్టు ఏం చెడు చూడం చెడు మాట్లాడం అబద్ధాలు చెప్పం ఉమ్
మా దగ్గరా మీ ముస్లిం అమ్మాయి ఒక ఆమె ఉండే ఆమెకు ఒక బాబు సెవెన్ ఇయర్సు
ఉమ్
ఆమె కూడా గిట్నే ఏంద తిన్నావా అంటే లేదు మేడం రంజాన్ మేడం సాయంత్రం దాకా అది తినడంలేదు ఎండాకాలం వస్తుంది కదా అది
అవునవును
ఆ అంటే అరే నీళ్లు తాగకుండా ఎట్లాగా అంటే లేదు మేడం ఏ ఉంటాం మేడం నేను దయ చూస్మారానే మేడం మెం దేవుని ధ్యాసలోనే ఉంటాం మేడం మేడం అన్నది గాథ మళ్ళి సంవత్సరానికి నాకు హెల్త్ బాలేదంటంది ఏమైంది రమ్మంటె ఏమో డాక్టర్ మస్తు నీళ్ళలు తాగలేద అయితే నా కిడ్నీలు కారబైనవి అని చెప్పిండు అని చెప్పింది అరే మరి అట్ల ఎందుకు కున్నవర అమ్మాయికి ఏజ్ థర్టీ థర్టీ టూ ఉంటే కావచ్చు సెవెన్ ఇయర్స్ బాబు అంటే అట్లా కరింనాగ్ ఇ మందులున్న మందు మరి పోని రెండు అయ్యో అయ్యో అట్లా ఎందుకురా డయాన్సెస్ చేసుకొని డ్యాన్సెస్ అంటే భయం అన్నది అది అనాది ఇది అన్నది మళ్ళీ పోయి ఎక్కడో కరీంనగర్ లో చెట్ల మందు అన్నది ఓకే మేడం మంచిగున్న అనే మంచ్ పది పదిహేను రోజులకి నాకు మంచి మేడం ఆదిరాతున్నాను అక్కడ ఆ హైదరాబాద్ లో ఉస్మానియా
హమ్
ఉస్మానియా లో ఉండి చనిపోయారు
ఉంటారు మేడం కొంతమంది అంటే ఇక్కడ ఉన్న పుణ్య ఓ కల మొత్తం రేపు చనిపోయిన తర్వాత పరలోకంలో ఇస్తాడన్నట్టు మేడం దేవుడు ఈ లోకం కోసం కాదు ఆ లోకంలో మనం పుణ్యం సంపాదించుకొని అక్కడ స్వర్గాన్ని ప్రసాదించుకోవడం కోసం ఇక్కడ నిష్టగా పాటిస్తాం మేడం ఇప్పుడు ఈ జీవితం ఎన్ని రోజులు బ్రతుకున్నా ఖచ్చితంగా చావ్ అనేది ఉంది మేడం
ఏ అది ఎవవరకైనా ఉన్నదమ్మా మీ దాంట్లో మా దాంట్లో ఇప్పుడు ఒక కులం వేరు తప్ప నీవు నేను అంత ఒకటే మనుషులం మనలో ఉండేది ఒకటే రక్తము మనలో వచ్చేది ఒకటే మాట ఆ మీరు ఆ దేవుని స్మరిస్తారు మేము ఈ దేవుడిని స్మరిస్తాం తప్ప దేవుడు వేరు కాదు మనం పెట్టుకున్న పేర్లే వేరు అంతే
మనమే ఈ కులాలు మతాలు దేవుళ్ళని సృష్టించి
ఉమ్ ఉన్నంతా సేపు ఆ సృష్టి కర్త ఒక్కరే ఉన్నంత సేపు అబ్బా ఇది నాది అది నాది ఈ వీళ్ళు నావాళ్ళు వాళ్ళు నావాళ్ళు ఈ మొత్తం సొమ్మంతా నాది నా కే రావాలి అ అన్నా ఫీలింగ్ తప్ప పోయేటప్పుడు ఏది రాదు నాకు తెలిసి అయితే
ఏం రాదు మేడం అయినా కూడా జనాలు మోసాలు అబద్ధాలు చాడీలు ఒకరికొకరు ఆస్తుల కోసం అసలు మాట మీద నిలబడకుండా ఆస్తు అస్తుల కోసం మోసం చేసుకోవడాలు ఎన్నో జరుగుతున్నాయి కదా మేడం బయట
అదే కదా
కానీ ఏది శాశ్వతం అయితే కాదు మనం చేసిన పాపం పుణ్యం మనతో పాటే వెంట వస్తది అన్నట్టు ప్రతి ఒక్కటి ప్ర పరలోకంలో దేవుని ముందర మనము జవాబు ఇవ్వాల్సి ఉంటది మేడం ఖచ్చితంగా కొంతమంది భయపడరన్నట్టు ఉమ్ మేము అలా కాదు మేడం ఇష్టగా ఒక మాట అన్నామంటే అంటే దానికి కట్టుబడి ఉంటాం ఇంకా
ఇక మా దాంట్లో కూడా ఉన్నారమ్మా కాగాని ఇవా ఈ రోజుల్లో అయితే చాలా కష్టం రా ఇప్పుడు నాది నీదంటే ఏం లేదు మొత్తం స్వార్థం
సరే మేడం మళ్ళీ చేస్తాను కొంచెం వర్క్ ఉంది
అద
ఆ